హలో
హలో
బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏం చే
తిన్నారా
లేదు
ఏం పెట్టారు ఈ రోజు మీకు
దోస పెట్టరు
మ్మ్ ఆఫ్టర్నూన్ ఇంకేం తిన్నారు
ఆఫ్టెర్నున్ ఇంక టైం అవ్వలేదుగా మీతో ఫోన్ మాట్లాడుతున్నాను మీతో ఫోన్ మాట్లాడేది అయిపోయాక ఏందీ తీసుకొని తింటాను
సర్ ఆఫ్టర్నూను
అన్నం, పప్పు చారు, మజ్జిగ, పచ్చడి
బాగుంటదా మీకు ఫుడ్
బాగోదు కానీ తినాలి తినడం కోసం బతి కేవలం బతకడం కోసం తినాలి
బాగోలేనప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చు కదా పికిల్స్
అయిపోయినాయి తెచ్చుకున్నాము కానీ అయిపోయి
ఇక్కడ బయటికి, వి మార్ట్ కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కదండి
మాకు మనీ లేవ్వండి అందుకనేసి పోలేదు ఫైనాన్షియల్ అందుకని పోలేదు తెచ్చుకోవడానికి
బ
మీరు తెచ్చకుంటారు మీరు
మేము తెచ్చుకుంటామండి టొమాటో పికిల్, మ్యాంగో పికిలు తెచ్చింది
మ్మ్
పడి కారం పొడి
అంటే కారంపళ్ళు ఏమన్నా ఇస్తారా
తమ్ జీరా వేస్తారు అ ఎండు మిర్చి వేయించి
ఆ
ఎండుమిర్చి ఏంచిన తర్వాత జీర ఎండుమిర్చి వేయించేటప్పుడే జీరా ఇవి శనగ విత్తనాాలు వేయించి మిక్సీ పట్టి దాంట్లో కొంచం చిన్నఉలిపాయ చింతపండు వేస్తే ఆ
ఓహో
మీరెలా చేస్తారు
నాకు రావు చేయడానికి చేస్తే తింట
రేపు పెళ్లి అయితే చేస్తారు మీరు వంటలు రాకపోతే ఎట్లా
మిమ్మల్ని తీసుకెళ్తా మీరు చేస్తారు
నిజంగా చెప్పాలంటే నాకే వంటలు రావు నన్ను తీసుకెళ్తే
బానే చెప్తున్నారు
ఆ
బానే చెప్తున్నారు కదా మీరు
నేను చెప్పడానికే చెయ్యను నేను చేస్తే తినలేరు
అంలేస్ వన్ట్ ఎయిట్ మోషన్చారి వెల్డింగ్ కొండ కు పో
నేను వంట చేస్తే పస్తులు ఉండాలి
సంక్రాంతి ఎలా చేశారు పండుగ ఫెష్టివల్స్
బాగా చేసుకుంటాం
ఏవేవి
సంక్రాంతి ఉగాది మహాశివరాత్రి
మహాశివరాత్రి జాగరణ ఉంటార
తిరనాలా బాగా చేసుకుంటాం మా ఊరు తిరనాలా
జాగరణ ఉంటారమ్మా శివరాత్రికి
హు
మహాశివరాత్రి జాగరణ ఉంటరా
మహాశివరాత్రి
జాగరణ ఉంటారా
జాగరణ ఏమి ఉండదు నార్మల్ టెంపుల్ కి వెళ్ళేసి టెంకాయ కొట్టేసి వస్తారు పొంగలు పెడతారంతే
ఉపవాసం ఉంటరా ఉపవాసం ఉండరా ఉపవాసం
ఏంటి
ఉపవాసం
ఆ ఉపవాసం ఉంటారు కానీ నేను ఉండలేను
ట్రై చేయాల్సింది
ట్రై చేశా